హలో
హలో
హలో అక్కా
ఆ చెప్పండి
ఆ అ అక్కడ ఎండాల ఎట్లున్నాయక్క
పిల్లలు కొడుతున్నాయి అసలు బయటికి వెళ్ళేలా కూడా లేదండి అంత మార్నింగ్ సెవెన్ంచ ఎ స్టార్ట్జ సి
ఆ
దగ్గర ఎండారు ఎలా ఉు
నాకు అంత వెదర్ కూలింగ్ కూల్గా ఉందక్క ఇవాళ అంత
హ్మ్ హు హుమ్
అంత చల్లగా ఉంది వర్షం పడేలాగా అనిపిస్ స్తుందు కొంచెం
ఓహో
అ
హ
ఇంకేం చేస్తున్నారక్క
ఏం లేట్లేదు మరు ఏం చేసన్నారు
నేను మా బాబులేష్వరని పడెక్క బాబు లేస్త బాబుకి గుొమ్మాల కస పాడుకో మనే చెపెట్టాను కొంచెం ఫివర్ వచ్చ ఉ జల్బు జేసింది వెదర్ సళ్ళ గా ఉండడం వల్ల పిల్లల కు ఉత్తిగానే జలుబు జరం ఇవే వస్తున్నాయి హ్మ్
ఇప్పుడు అన్
ఈ ఎండాకాలం కూడా పిల్లలకు జరాల్
హలో
ఈవినింగ్ పనైందా అక్క
కానీ ఏం లేద్ నేను ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చాను హాస్టల్ కి
హ్మ్
అ
హు హుమ్ ఆస్ట్ ఈవినింగ్ కూడా అక్కడేనా లంచ్ అది డిన్నర్
ఆ ఇక్కడ హాస్టల్లో నే ఉంటది
ఆహో
హ్
ఉగాద్
వినింగ్ వరక్ అయినా ఈవినింగ్ తీసుకునే వరకు
ఆ ఈవినింగ్ ఆ ఇల్లుడ్చి బయట ఊడ్చి తూడ్చి టీ తాగేసి బాబులేస్తే ఆడుకోడానికి బొమ్మ ది చం బాబుకి
ఆహా
కొంచెం ఫీవర్ ఉండడం వల్ల కొంచెం చిక్కా గ్ చేస్తా ఉన్నాడు
ఉ
ఊ ఉగాది పండుగ ఎలా జరుపుకున్నారు అక్క
వా అ అందు కే లే
వాయిస్ కట్టవుతున్నా హలో
యాదోల అలా
హ్మ్
నూల్ చేసుకోనీ తిని సానా చేసి ఆ వెళ్ళినాను ఆ వెళ్ళినా వెళ్ళినా వెళ్ళి మొన్నా ఉగాది పచ్చి తీసుకున్నాం బ సల్ చూస్కున్నాం
ఊ
మీరు ఎలా చెప్తున్నారు
ఆ బానే నర్కుతున్న మక్క పొద్దునే వసి బయట ఊడ్చి ముగ్గులు వేసుకొని ఇల్లు ఉడిచి అన్ని కడపలు ఊడిచి కొని తలంటు పోసుకొని దేవుని ఫోటోలన్నీ తూడ్చి బోట్ ఇట్లు పెట్టేసి పచ్చడి వేసుకొని బచ్చలు వేసి మావిడాకుతోరణాలు కట్ టి అనేట్ ఉద పోనీ బాబు మీ బాబ్ కొంచెం కొత్త డ్రెస్ వేసుకొని మళ్ళీ మా ఆడపడిచు వాళ్ళు కూడా సరే సరే మంచిగా అం వచ్చన్ పోయిన ఇయర్ కంటే ఈ ఇయర్ బాగా అనిపించింది
ఉం ఇంగా లో అందరు ఉంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు
వాళ్ళ పిల్లలు వాళ్ళు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు బాగా అనిపించింది మాకు ఉగాది
ఉ అవును ఇట్లో వంద ఉంటేనే మంచిగా కనిపిస్తుంది
ఊమ్
మా నాయన
అవును అ
రంజాన్ గద మరి ఎవరైనా ముస్లిమ్ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు
అక్క
ముస్లిం వాళ్ళ ఎవరైనా ఉన్నార దగ్గరలో
పక్కన వాళ్ళు ఉన్నారక్క వాళ్ళు సేమ్య సేమ్య ఇచ్చారు. సేమ్య ఇచ్చారు వాళ్ళు. అనా పక్కన వాళ్ళు సేమ్యా ఇస్తే తీసుకున్నాం మేము మీకాడ ఉన్నార అక్క హలో హలో
ఓకే
మీ కాడున్నారా
అన్నారు హలో
ఆ వాయిస్ కట్ అవుతుంది ఎందుక్క
సేమయ పడోగనా
ఆహా ఆ ఇప్పుడు ఓకే ఇంద డిస్టర్బంట్ బాగా ఇందాక క్లియర్గా వినబలే వాయిసు ఇప్పుడునబడుతంది
ఇప్పుడు ఓకేనా వినిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఇప్పుడు సీరాలనేం కూడా వస్తుంది చిన్న పక్క దానికి ఇలా ముందు ఎలా ప్రిపేర్ అవుతున్నారు
నేను ఈరుసారి ఏం ఇంకా ప్రిపరేషన్స్ ఏం లేవు ఈసారి వెళ్ళలేదు నేను
అ అ
మ ప్రతి సమసం వస్తుంచి ఇద్దమల కళ్యాణ మనిష అనిపిస్తు రెండు కళ్ళు చాలవు ఆ కళ్యాణం భద్రాచలంలో అయితే కానీ ఇప్పుడు ఇళ్లలు మాసలు మద్దద్దతి నకి
మాకు దగ్గరలోనే అక్క అది హండ్రెడ్ కిలోమీటర్స్ ఉ బాగుంటాయి
పది పైసలు
ఇక బాబు చిన్నగా ఉన్నాడు కదాక్క వెళ్ళలేను కాకపోతే తే శ్రీరామనవమి అయిపోయినంక ఫైవ్ డేస్ తర్వాతకి వెళ్తా
ఆ
ఇక్కడనే లోకల్నే చూసుకుంటాను
ఉ అంటే దగ్గర్లోనే కదా అనేషి అవునువును
అ
హనుమాన్ టెంపుల్ ప్రతి హనుమాన్ టెంపుల్ లో కళ్యాణం చేస్తారు
ఉ అక్కడ ఇంకా హైదరాబాద్ లో కూడా బాగా జరుగుతుంది కదా
అవును
ఓ
మంచిగా అనిపిస్తుంది శ్రీరామనమా మికి ఆ సో ఇప్పుడు సో అలు ప్రతి సంవత్సరం అంటే ప్రతి సీజన్ లో మాలేసుకుంటారు కాకపోతే ఎండాకాలంలో మస్తు మంది స్వామి మళలు తీసుకుంటారు అలాగే దీంట్లోనే హనుమాన్ జయంతి సదిని
ఉ
శ్రీరామనవమి అయితది మంంచి గా అనిపిస్తాది
ఆ అద ఒ ఒక దేవుడు దగ్గర వెళ్తా ఒక మనష కూడా మంచి ప్రశ్న
అవును మనశ్శాంతి ప్రశాంతంగా అనిపిస్తది
ఆ
మన అయితే ప్రశాంతం అనిపిస్తుంది ఎకువ దేవుడికి దేవుడి దగ్గర
ఊళ్ళడ
అవును మీరు వెళ్తార ఇట్లా వీక్లీ వీక్లీ కాకస్తు
వెళ్తాము బా తి అంటే చాలా ఇష్టం
అవును
ఉహోహో ఉ దగ్గలో ఉన్న టెంపుల్కి వెళ్త
అంటే అసలు మనం టెంపుల్కి వెళ్తే స్వాగతం మనుసరి
అవును ఇప్పు బాబు కొంచెం ఫీవర్ ఉండడం వల్ల ఎక్కువ వెళ్ళట్లేను ఉ ఇవాల హస్టల్ లొ ఏం పెట్టారు లంచ్ అక్క హలో
మాస్కన్ తలిమే బయస్క హలో
ఆ ఇవాళ హాస్టల్లో ఏం పెట్టారు లంచ్ కి
వాంకాయి కర్రి పెట్టారు
ఉహ
అ
ఆ
ఇది ఎం చేస్తారు గ రోజ మా
మేను పప్పు పాలకూర వేసాం బాబుకు ఇష్టం పప్పు పాలకుర అ వాయిస్ కట్ అవుతుంది హలో వాయిసు కట్వుతున్నప్పుడు కుక్క హలో ఆ అక్క వాయిసు కట్ అవుతుంది అప్పుడ పడుతుంది ఇందాక వినపడలేదు
మ్మ్ హ్
పప్పు పాలకూర చేసాం మేం
మ్మ్ హు
హూ
అ
నీకు ఇష్టమైన వంకయి కర్రీ
అంతగా ఏం తినను ఆలు కర్రీ అంటేం ఇష్టం
హ
హ
అ
ఆలూ అయితే రోజు పెట్టిన తింట నేను
ఈవినింగ్ టీ పాలు పోస్తా మీ హస్తటల్ల్లో
ఆ
ఈవినింగ్ పాలు టీ పోస్తారా పుట్టల్లో అడుగుతుంది
ఏంటి
హలో హలో
ఆ ఓకే అక్క
ఆ ఓకే అక్క ఆ